హలో హలో
గుడ్ ఈవినింగ్
ఏం చేస్తున్నారు బావున్నాను మీరు బాగున్నారా
ఆ
ఎం లేద్ అండి అలా ఉ ఆ బాగున్నామండి ఏం చేస్ తున్నారు మురు
నేను ఏమి చేసిలేను మీ తోటే మాట్లాడతా అని ఆ తినాలే ఇంకా
తిన్నరా ఎందుకండి లేట్
ఆ మమ్మీ ఎప్పుడే
ఏంటండి మరి ఇవాళ స్పెషల్
చల్ మటన్
అవునాండి
మీరేం తిన్నారు ఇరోజ్
ఇవాళ టమాటో రైస్ అండి
అవునా మీరండిన్డింలా
ఆ ఇంట్లోనే ఉన్నాను అండి ఇంట్లో వండినా
ఇంకా ఏమి చేస్తున్నారు అందరు
ఎం లేదు అండి అందరు టీవీ చూస్తున్నారు నేను ఫోన్ చుస్తున్నా మీరేం చేస్తూన్నారు ఆ అందురు బాగున్నారండి మీ మీ ఇంట్లో అందరు ఏం చేస్తున్నారండి బావున్నారా
మమ్మీ అండుతుంది ఆ అందరు బాగున్నాం మమ్మీ అండుతుంది తమ్ముడేమో ఫోన్ చూస్తున్నారు నాన్న బయటికి ఎల్లారు
ఆ ఏం చేస్తూ ఉంటారండి మరి మీరు
నేని ఇప్పుడైతే ఏమి చేస్తాలేనండి
రడీ అయినా
రడీ అయిపోయింద్ మీ వాయిస్ బ్రేక్ అయితుంది
నాకు మీ వాయిస్ క్లియర్గానే ఉందండి
గీ వాయిస్ నాకు అస్తలేదు అన్నట్ డిస్టర్బెన్స్ లాగా వస్తుంది
మమ్మీ సౌన్ తక్కువ వెట్టు ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే
వెజ్ పన్నీర్
నేను ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను చూడాలి ఏమన్నా చెయ్యాలి అని
ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందమండి మరి వస్తా
కు
ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి
ఈ రోజా చెప్పండి మీరు నాకు అంతా తెలుగు రాదు పర్ఫెక్ట్ అన్నట్టు
బ్లాంక్
ఇప్పుడు ఏం ఫుడ అంటే ఎక్కువ ఇష్టం
నాకు చికెన్ బిర్యానీ అండి మీకు
అవునా నాది కుడా చికనే
బిర్యానీ బాగుంటదండి చికెన్తో ఏం
చికెన్ బిర్యానీ బాగుంటది అవును ఆ అవునా నేను కూడ అంతే మటన్ ఎక్కువ తినను గాని చికెన్ అంటే ఎక్కువ తింటా
చికెన్ అంటె పిచ్చి
స్పైసి వండుతరా బాగా
ఆ వండుతమండి
ఆ
ఆ చేయడం వచ్చు ఆ వెనస్డే సండే ఇట్లా చూసుకొని ఓ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ విత్ పూరి అండుకు టుంటా అండి ఇంట్లో ఉండి హలో మీ వాయిస్ మొత్తం బ్రేక్ అయితుందండి హలో మమ్మీ సౌండ్ తక్కువ పెట్టమన్న కదా
హలో
ఇప్పుడు ఓకేనా అండి వాయిస్
ఆ అస్తుంది గని మధ్యలో బ్రేక్ అయితుంది
ఓకే ఎడమ్మో డిన్నర్ చికెన్ బిర్యానీ
ఆ మీరు వండుతరా
లేదండి వండుకొం అంట్లో నాకు చేయడం వచ్చు మమ్మీకి వండడం వచ్చు అహ కావాలె ఆ అండి
నేను రావాలా తినడానికి అంటున్నా బ్లాంక్
ఆ రండి పి ఎప్పుడైనా వండి పెడతాను
అవునా థ్యాంక్ యూ
కని ముస్లిం బిర్యానీ బాగుంటదండి
అవునా మీరు రండి నేను దిన వెడతా
అది వేరే టేస్టు వస్తది ఎందుకొ నాకు అట్ల బాగా ఇష్టం అండి
అవునా ఇప్పుడు ఇక్కడనే ఉన్నడు కద ఉన్నరు కదా మీరు రండి
వస్తామండి చూసుకొని
త రండి మరి
ఓకే అండి
అయినా ఇప్పుడు ఫెస్టివల్ అయింది కదా త్రీ ఫోర్ డేస్ అదే ఉంటది చికెన్, మటన్, బిర్యానీ, సేమియా స్వీటు ఆ షీర్ ఖుర్మా అదే ఎక్కువ ఉంటది
ఆ మాది పొద్దు షీర్ ఖుర్మా
ఫేవరెటా
ఆ లేదు మ ముస్లిం అంకుల్ పంపినారు టు డేస్ నిన్న పంపినరు మొన్న పంపినరు
అవునా
నిన్న తిన్న మొన్న తిన్న చికెన్
అండి నేను కూడా పెడతా మీకి
ఇప్పుడు నవరాత్రి కాదండి అందుకె ఆ చికెన్ వంపలేదు ఆ నైన్ డేస్ అందుకే చికెన్ పంపలేదు షీర్ ఖుర్మా పంపినారు
అవునా ఎప్పుటి నుంచి స్టార్ట్ అయింది మరి
నవరాత్రి ఉగాది రోజు నుంచి
అవునా త్రీ డేస్ అయితుందా ఫోర్ డేస్
ఫోర్ డేస్ అనుకుంటండీ ఫోరొ ఫోర్ త్రీ అండి
అవునా ఆ ఫోరే నవ్ మ పండుగ ఒక రోజు ముందుగానే ఉండే కావచ్చు
హ్మ్ ఫ్రైడే ఉండ తార్స్డే అను తార్స్డే, ఫ్రైడే, సాటర్డే సాటర్డే ఆ ఫైవ్ డేస్ అండి
ఏమి తిన్నారా ఇగ నాన్వెజు ఓన్లీ వెజ్ఏన
హ్మ్ అవునండి శ్రీరామనవమి తర్వాత తింటాం
ఆహా
ఆ నెక్స్ట్ సండే అనుకొండి
ఆహా అవునా
సండే నుంచి అక్కడ అక ఇంట్లో అయితే ఇగ ఫ్రైడే వరకు తినరు ఇగ వాళ్లు నెక్స్ట్ వీక్ తింటరు ఈ సండే కాకుండా ఒచ్చే సండే తింటారు వాళ్ళ
మీర్ తినచ్చు నట ఉన్నటు బయట
ఆ నేను బైటికి వెళిపోతా కదా నేను ఏం తిన అండ్ నాకు
హ్మహమ్ అంటే మమ్మీ వాళ్ళు తినరు అన్నట్టు
మమ్మీ వాళ్ళు తినరు ప్లస్ ఇంట్లో నైన్ డేస్ తినదు మమ్మీ రానీయదే
ఆహా
నవరాత్రి కొంచెం పవర్ఫుల్ అని నేను కూడా పాటిస్తాను
అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అది నవరాత్రి
ఇది నార్మలేనండి ఆ దసరా అప్పుడు నవరాత్రి బావ్ బా సెలబ్రేట్ చేసుంటారు
ఇది నార్మల్ నైన్ డేస్ ఇంట్లో గౌరమ్మా పెట్టుకొని నైన్ డేస్ ఫాస్టింగ్ ఉంటారు హలో హలో
ఆ
వినిపిస్తుందాండి
ఆహా
హలో
ఇంకాండి ఎం చేస్తూ ఉంటారు రంజాన్ ఎలా అయింది మరి
అదే నైన్ ఫాస్టింగ్ంటారా మీరు
రంజాన్ ఎలా సెలబ్రేట్ చేస్
ఆ బాగనే చేసుకున్నామండి మంచిగ అయింది ఈ సారి
బట్టలు కొన్నుకున్నారా మరి రంజాన్ కీ
ఆ బట్టలు ఆ కొనుకున్నమండి
బాగా ఎంజాయ్ చేస్తున్నర అండి మీరు
ఆ ఎంజాయ్ అంటే అంత ఎం ఉండదుగాని ఇగ మంచిగనే రెడీ అయినాం అంతే అందరు వస్తరు గదా
ఫోటోస్ ఇంపార్టెంట్ కద మీరు దిగినరా మ్యాండేట్
మెహందిగ నేనే పెట్టుకున్నా నేనే పెట్టుకుంట కదా
మ్ పెట్టడం వచ్చా అండి మిక్
ఆ నేనే పెట్టుకుంట పెడతా ఈవెంట్స్లో కూడ
మ్ మీరన్నీ బానే నేర్చుకున్నట్టున్నరు చిన్నప్పటి నుంచి
ఆ నేర్చుకున్నా అంటే నేర్చుకున్న అంటే బయటకు పోయి నేర్చుకోలేదు ఇలాగే ఫోన్లో చూసి ఏసుకుంటా ఏసుకుండా ఇగ పర్ఫెక్ట్ అయిపోయిన అన్నట్టు
ఆ
మా ఇంట్లో పెళ్ళిలు ఏవైనా ఉంటే నేనే పెడుతా
ఈవెంట్స్లో కూడ పెడ్
ఆ పెడ్తా అంటే నేను పోను అన్నట్టు వాళ్లే వస్తే పెడుతా అచ్
నేను నేను ఇంక బిగినరా అండి కొంచం కొంచం
అవునా అదే మనగ్ మనగోస్తే చాలు
మ్ నాకు నాకు వేసుకోవడం వచ్చండి కొంచం కొంచెం వచ్చు ఇగ హార్డ్ హార్డ్ డిజైన్స్
ఆ అంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నయి కదా చూసుకుంటా ఏసుకోవచ్చు
అదే అండి నార్మల్ డిజైన్స్ వేస్త చూసి కానీ పెద్ద పెద్దవి అంటే వేయలేనండి
అవునా కి ఇక్ ఒక రెండు మూడు సార్లు వేస్తే ఐడియా ఒస్ స్తది వచ్చేస్తది అంత ఏమి కష్టం కాదు అది ఇయ్యడాన్
అవునా
ఇసిదే గని ఇగా మనకి అలా అనిపిస్తది
మనకి ఇంవెస్ట్మెంట్ ఏదైనా ఏం
ఆ
మీక్ చిన్నపట్ నుంచి తెలుగోస్
ఆ ఇంట్రెస్ట్ అంత అంతా కూడా కాదు కానిగ పెట్టుకుంట పెట్టుకుంట ఇగా మంచిగనే అయిపోయింది పెట్టడం
అదే వచ్చేస్తాదంపెట్టుకుంటూ పెట్టుకుంటూ నాకు వచండి తెలుసు ఇగ మా చెళ్ళే బెడుతదైతే అస్సలు బాగ పెట్టద్
అవునా
నేనే బిగినరంటే ఆమె నాకన్న బిగినర్
అవునా లేప్తే ఒక రెండు మూడు సార్లు ప్ మంచిగ రాదు గని తర్వాత మంచిగనే వస్తది బ్లాంక్
వస్తదోస్తది పెడతాఉంటే వస్
ఆ ఇప్పుడు ఈసి ఈసి డిజైన్స్యే ఉన్నయ్ కదా అన్నిీ
దానివి అరేబిక్ అట్లాంటివి
సరే థ్యాంక్ యూ అండి మీరు మాట్లాడింరు నా టెన్ మినిట్స్ అయినయి
సరే అండి కోన్